నమస్కారమండి
నమస్తే అండి
ఈ రోజు మనం ప్రకృతి గురించి తెలుసుకుందామా
ఆ ప్రకృతి గురించి చాలా విషయాలు తెలుసుకున్నానండి
మీరు కొన్ని తెలియది చేస్తే
ఈ రోజు మనం ప్లాస్టిక్
ఆ అవునండి ప్లాస్టిక్ వల్ల ఈ టవర్ల వల్ల ఈ మొబైల్స్ రింగ్ టౌన్ వల్ల పక్షులకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది
అవునండి. ఈ మొబైల్స్ ఎక్కువగా పెరగడం వలన చాలా ఇబ్బందిగా పక్షులకి, చాలా ఇబ్బందికరంగా మారుతుందండి చాలా నష్టం జరుగుతుందండి.
ఆ ఈ ప్లాస్టిక్ వల్ల చాలా మానవ మృగ మనుషులు, మానవ మృగాలుగా మారుతున్నారండి.
అవునండి. ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తే ఇవన్నీ చాలా వరకు మనకి తగ్గుతు
ప్లాస్టిక్ వల్ల చాలా జమ్మూ మూగ జంతువు తువులు అంతరించి పోతున్నాయండి ఈ డైనోసార్లు ఏలియన్స్ జీవన్ని మనం చూడలేము ఇంకా అసలు ఖడ్గ మృగాలు సింహాలు ఇవన్నీ అంతరించి పోవడం వల్ల తీసుకెళ్ళి పార్క్స్ లో పెట్టేస్తున్నండి ఇవన్నీ
అవునండి ఈ ప్లాస్టిక్ వాడకం వలన, మూగజీవాలు వాటిని తినడం వలన చాలా నష్టాలు వస్తున్నాయండి.
ప్రకృతికి అందమైన ఇలాంటివన్నీ చనిపోతే ఇంగా ప్రకృతి ఎక్కడ ఉంటుందండి.
అవునండి ప్రకృతిని చాలా వరకు నాష్
మనం కాపాడుకోవడం మన బాధ్యత. కానీ మన వల్లే మనకు తెలియకోకుండానే మనం చాలా నష్టం కలిగిస్తున్నాం.
అవునండి చెట్లను నరికి వేయడం, అడవులను హ్ కాల్చీవె యడం ఇలాంటివన్నీ
సహజంగా ప్రకృతి నుంచి ఫారెస్ట్ ఫైరింగ్, సైక్లోన్సు ఇవన్నీ ప్రకృతి మామూలుగా వచ్చేవి కావు కొన్ని మనం చేసేవే ఎక్కువ అయిపో తున్నాయండి.
అవునండి చాలా నష్టం వస్తుందండి.
హ్ ఇప్పుడు చెట్ల వల్ల చెట్లు లేకపోయింటే ఇంక అంతే అండి. ఈ కాలంలో అసలు ఆక్సిజన్ తక్కువ అనమాట ఎక్కువ వెహి కల్స్ అయిపోయి చాలా బండ్లు మొబైల్స్, కంప్యూ సు నెట్వర్క్లు ఇవన్నీ దానివల్ల రింగ్ టోన్స్ ఎక్కువయి, పక్షులు డిస్టబెన్స్ అయ్యి అక్కడికక్కడే మృతి చెందుతున్నాయండి.
అవునండి పక్షులు చాలా వరకు చనిపోతున్నాయండి, ఈ మొబైల్స్ ఎప్పుడై
అసలు జంతువులకి, పక్షుల కి స్వేచ్ఛ అనేది లేకుండా పోతుందండి.
అవునండి జంతువులకి అసలు
కూల్లో దానిలో బంధిచింటారు, జూ ల్లో
అవునండి అడవుల్లో బతకడం వేరు ఇక్కడ
శ్రీశైలం, తిరుపతి ఇలా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక బోర్డులు పెట్టింటారు ఇక్కడ రేర్ కాబట్టి అ ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంటుందండి, శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు ఇక్కడ సింహాలు ఉంటాయి. ఇంకా జ్జింకలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా కానీ చానా జైంట్స్ స్కవేరల్ చూసారండి. తోక చాలా పెద్దగా ఉంటుంది. ది ఉడతా
చూసానండి చూశాను
చాలా చాలా క్యూట్గా ఉంటుంది అనమాట అది.
అవునండి
శ్రీశైలంకి వెల్లె దావలో కోతిలోకి నీళ్ళు లేక అవన్నీ మనుషులు తాపే నీళ్లు కూడా బాడీలు అయితే నీళ్ళు తాగుతాయండి తెలుసా మీకు
అవునండి నేను కూడా చాలా అలా వెళ్ళినప్పుడు వాటికి వా నీళ్ళు పోయడం చాలా చేశానండి నేను కూడా
చూసాం మేము కూడా తాపామండి ఒకసారి వాటర్ బాటిల్స్ అదే పనిగా తీసుకెళ్లి కోతుకి తాగునాయండి అవి
అవునండి ఈ ఈ కాలంలో నీళ్లు చాలా కరువుగా మారిపోయిందం
అవును ఎండలు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. అందుకని పక్షులు కోతులు జంతువులి ఇవన్నీ చాలా అంది ఈ ఎండలకి అగ్గి అగ్ అడవుల్లో అందు కది సహజంగా అగ్గి ఏర్పడుతోంది అడవులన్నీ కాలిపోతున్నాయి. పక్షులకి, జంతువులకి నీడ లే అకోకుండా పోతోంది.
అవునండి అడవులు చాలా పచ్చగా ఉండవలసిన అడవులు ఇప్పుడు హు ఎండి పోయినా కాలిపోయినలాగా మారిపోతున్నాయండి. దీని వలనే మనకి చానా నష్టాలు వస్తున్నాయండి. అవన్నీ ప్రజలకు తెలియక చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు.
చాలా మూర్ఖంగా ప్రవసిస్తున్నరండి. చెట్లు ఇది ఉండకూడదు, వేప చెట్టు ఉండకూడదు, నేరేడు చెట్టు ఉండకూడదు. అని ఇలా చెప్పేసి అవన్నీ కొట్టేస్తుంటే ఇంకా పక్షులకి ఎక్కడ ఉంటుందండి. నివాసం
అవునండి చెట్లను నరికివేయడం వల్ల చాలా నష్టాలు వస్తున్నాయని ఈ ప్రజలకు తెలియడం లేదు.
అవు
ఇంకా మీరు జంతువులు పెట్స్ మీరు పెంచుతారండి
మేము జంతువులను పెంచుతామండి. కుక్క, పిల్లి, హు పావురం ఇలాంటి చిన్న చిన్నవన్నీ పెంచుతూ ఉంటామండి.
హు మేము వో ఆవులు పెంచుతాం, పొట్టెలు పెంచుతాం, మా సైడ్ ఎక్కువ పొట్టెలు పెంచుతున్నారండి.
అవునండి చాలా మంచిదండి.
వివరాలు ఉన్నాయి. కోళ్ళు మా కుక్క, పిల్లులు అవన్నీ పెంచుతుంటాం మామూలుగా మేమైతే చెట్లకు నీళ్లు బాటిలు కట్ చేసి దారాలు కట్టి పెడతామండి ఎందుకంటే పక్షులకి ఇబ్బంది అవుతుంది కదా నీళ్ళ కొరత ఎక్కువ అయి పోయింది ఇప్పుడు అదే కాక వేసవి కావట్టి ట్టి అందుకని మేము అలా చేస్తుంటామండి మీరు చేస్తారా అండి అలా
కూడా అంతే మిద్ది పైన ఒక చిన్న కుండా ఏర్పాటు చేసి దాంట్లో నీళ్లు పోసి పెడుతుంటామని అ చిన్న చిన్న పక్క పక్షులు వచ్చి నీళ్లు తాగేసి వెళ్తుంటాయండి రోజు పొద్దున్నే పోస్తూ ఉంటాం.
చాలా మంచి విషయం అండి
మీరు ఎపుడైనా అలా
ఆ మేము చేస్తుంటామండి ఇప్పుడు వేసవి విలో చేస్తున్నామండి
అవునండి
ఈ ప్లాస్టిక్ వల్లనే అండి ఎలుగు బంట్లు ఎలుగు బంట్లు లన్నీ అంతరించిపోయాయి సింహాలు పులులు చిరుత పులులు ఎప్పుడైనా ఇప్పుడు కాలంలో చూస్తున్నామా అండి అంటే మామూలుగా న్యూస్ లో గూనా త క్కువగదండి అసలు కనిపించడం
వన్యప్రాణం చాలా తక్కువగా చూస్తున్నామండి అసలు కనిపియడమే కనుమరుగైపోయాయండి
అవునండి నిజమే మీరు చెప్తున్నది
చాలా వరకు ఇక్కడ చాలా నష్టం అనేది జరుగుతుందండి ఈ ప్రజలకు తెలియకపోవడం వల్ల ఈ ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావడం లేదండి
ఆ మన వల్లే మన చేతిలాలే మన ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నామండి
అవునండి ఈ ప్రకృతి వైపరీత్యాలు కూడా అంతేనండి ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు
మనం చేసే దాన్ని బట్టి అవి గున చానా దారుణంగా తయారవుతున్నాయండి
అవునండి
ప్లాస్టిక్ కూడా ఉండాలి చెట్లు నరి చేయడం వల్ల ఇప్పుడు రావాల్సిన వర్షం చాలా ఎప్పుడో పడుతున్నాయ్ ఎండలూ ముందు ఉందాల్సిండేది ఇప్పుడు ఇంకా పెరిగిపోతున్నాయి వర్షాలు పడనాక ఇలానే చాలా జంతువులు అంత అంతరిక్షిపోతున్నాయండి
పక్షులయితే మరి చాలా ఇబ్బందిగా మారిపోతున్నాయండి వాటి కష్టాలు చూడలేకపోతున్నాను. సరైన తిండి లేక సరైన నీరు లేక
ఈ మొబైల్స్ని మొబైల్స్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది
ఎలాగైనా మనం ఈ ప్లాస్టిక్ మొబైల్ వాడకం ఈ ఇంటంటర్నెట్ ఇలాంటివన్నీ వాడకాలు తగ్గిస్తే అప్పుడు ప్రకృతి అనేది చాలా
ప్రశాంతంగా ఉంటుంది
చెట్లను బాగా నాటాలి నీరు పోయాలి ఆక్సిజన్ అప్పుడే ఆక్సిజన్ నీడ పనులు అన్ని వస్తా
ఆ మీరు నాటుతుంటారండి మేము త మేము నాటు తుంటాం మా సైడ్ ఎక్కువ చెట్లు కొట్టేస్తుంటారు అంతా బిల్డింగ్లు కట్టే వాళ్ళే అండి
మా సైడ్ మొక్కలు బాగా నా నాటుతామండి ఖచ్చితంగా రోజుకు ఒక మొక్క నాటండి అని చెప్తూ ఉంటామండి.
ఆ
చాలా వరకు చాలా వరకు మేము మొక్కలు నాటడం ఇప్పటికే చాలా వరకు ప్రారంభించామండి ఈ దీనివలన ప్రజలు బాగా ఒకరిని చూసుకొని ఇంకొకరు సహాయపడతారు. తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను ఇలా చేయడం జరుగుతుందండి
మీ చుట్టుపక్కల అడవులేమైను ఉన్నాయండి
మా చుట్టుపక్కల వర్ష ప్రభావం చాలా తక్కువగా ఉందండి అందువలన అడవులన్నీ తగ్గిపోయాయండి పచ్చదనం అనేది
ఒకప్పుడైతే మా ఊరు అనేది అడవి అనమాట అండి పెద్దవాళ్ళు చెప్తుంటే విన్న కానీ ఇప్పుడు చె చెట్లే తక్కువ అయిపోయాయ్ అడవంటే అన్ని చెట్లు ఉండాల కదా ఇప్పుడు ఒక చెట్టు తక్కువ అండి చాలా రేర్
అవునండి
మేమదే పన్నీగా చెప్ చెట్ల కోసం పెంచుతుంటే పక్కంటి వాళ్ళు పక్కన వాళ్ళు చాలా మంది కొట్టేస్తున్నారండి. వాళ్ళకు అర్థం కావట్లేదు
చెట్లను నరికి వేయడం చాలా తప్పండి అది అర్థం కావడం లేదు ఈ ప్రజలకి
కనిసం జంతువులకి తేమ్ మన హ్మ్మ్
అవునండి జంతువుల వలన చానా
చాలా జంతువులు అంతరిక్షపోతున్నాయని మనమే కారణం దానలకు
జంతువులు అంతరిక్షపోవడానికి ఈ ప్రకృతి మారిపోవడానికి కారణం ప్రజలే అండి
యావునండి
ఈ రోజు మనం ప్రకృతి గురించి చాలా వరకు తెలుసుకున్నామండి దీని గురించి తెలుసుకుని అందరూ హామ్
సహాయం చేస్తే చెట్లు నాటడానికి చాలా మేలండి డి
అవునండి
వచ్చినందుకు ధన్యవాదాలండి
ధన్యవాదాలండి